నా వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తుంది మేడం
మీ వాయిస్ కూడ్ నాకు వినిపిస్తుంది ఏమ్ ఏట్ చేస్త్న్నార్ మేడం తిన్నారా?
తిన్నాం మేడం.
ఏం కర్రీ కుక్ చేసారు?
పోప్పు
అవునా ఏంటి అంత ఆహా ఓకే అంత సీరియస్ గున్నారు ఏమమైంది ఇ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అంటే ఏం కర్రీ అనంగానే పప్పు కరేట్ అని చే
క్యారెట్ అంటే ఇష్టము ఉండదు నాకు
అ అవునా మేడం అంటే ఇంకే ఇంకేమైనా ప్రాబ్లమ్ ఏమో ఆ ఫెస్టేషను లో ఇలా మా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను మె
బెంగళూరు
హలో
హలో
నా వాయిస్ వినిపిస్తుందా
ఇప్పుడు వినిపిస్తుంది మేడం
ఆ వచ్చు మేడంమ్ కుకింగ్
ఓహో మీ హస్బెండ్ అదృష్ట వంతుడు అయితే అంటే వచ్చన్నారు కదా నాకు రా దు మా హస్బెండ్ తడతానే ఉంటారు ఇదేమి వంటే బాబు అని ఒక్కొక్కసారి అయితే తినకుండా వదిలేసి బయట వస్తారు నాకుప్పుడు చాలా బాధేస్తది
ఆ
అందుకే మీరు అదృష్టవంతులు మీ హస్బెండ్ అని చెప్తున్నా
ఓకే
పెళ్లయిందా
హా అయింది మేడం
ఎంత మంది హస్బెండ్స్
ఏంటి మేడం
అంటే ఎంత మంది హస్బెండ్స్ అడు ఓ సారి సారీ సారీ మేడం ఆ సారీ మేడం ఎంత మంది పిల్లలు అను పోయి ఎంత మంది హస్బెండ్స్ అన్నాను. క్షమించండి మేడం,
ఇద్దరు మేడం
ఓ కంగ్రాచులేషన్స్ మేడం
ఏం చదువుతున్నారు పిల్లలు పిల్లలు ఏం చదువుతున్నారు మేడం
ఒకళమో కాలేజ్ కెళ్తారు ఒకలేమో జాబ్కి వెళ్తారు
అవునా మేడం అంత పెద్ద పిల్లలు ఉన్నార మీకు మీ వాయిస్ నైన్టీన్స్ అదే నైటీన్ ఇయర్స్ అమ్మాయి లా అండీ
అలానే ఉంటది మేడం మా ఆయన కూడా అదే అంటారు, తెలుసా
అంత చిన్నపిల్లలు వయసు అట్లా ఉందండి మేడం నేను మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఉంటార అనుకోలే అంత పెద్ద పెద్ద పిల్లలు ఉంటారని అనుకోలేదు మేడం
ఇద్దరినీ కంట్రోల్ లో పేట్టలేము, ఒక దానికి ఏమైనా చెపినా నా మీదె అరుస్తా, వస్తాది రెండోదాయి ఆలుగుతది, జ్యూస్ తేడానికి వెళ్తుంటది.
ఆ ఓకే మేడం
ఊ
మీకు ఎప్పుడైనా పెద్ద పెద్ద గొడవలుయినాయా మేడం
అవుతాయి మేడం ఎప్పుడు గో ఇప్పుడ కొమేన్నది
ఏదైనా మాతో షేర్ చేసుకోవచ్చు కదా ఏదైనా సిచ్యువేషన్ మీకు తప్ప లేకుండా మీ హస్బెండ్ ఏమి లేదు అరుస్తా,
నాకన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నే ఇష్టం మేడం,
ఎందుక అలా ఎందుకలా మేడం
తెలీదు అమ్మ నాకు ఎంతసేపు ఉన్న పైసలు కొను వాళ్ళవెనకాలే గిట్ల తిరుగుతాడు పంది ముఖం వేసుకోని, ఎక్కడ నుంచి వచ్చారో గాని దరిద్రపు మందంతా,
ఏంటీ ఎందుకే ఎంలే చూసావ
స్పెషల్ ఎటి
ఎడిట్లో ఏదో కనుకొన్ని ఉంటవు కదా ఏ నీకు తెలిదా ఏలి ఇట్ సైడ్ ఉందా. ఇటు వచ్చేసే ఆడుదాం ని చెంపలో ఏంది ఆ హలో ఏంటి మేడం ఏదో అంటున్నారు చిన్నపిల్ల అని
నా ఇదురుంగా ఒక అమ్మాయి వచ్చి వేలుకి చాక్పీస్ అద్దుకొని వేలు మారుస్తుంది.
ఆ అప్పుడు మా చిన్నప్పుడు కూడా అంతే అదంటే ఆ బోర్డు మీద రాసుంటారు కదా దానికి వెలు కనేసి వైట్గా ఉన్నదిలాగా వాళ్ళ కనిపించేలాగా లెఫ్ట్ హ్యాండ్ ఏళు మూసేసి ఇంకో సైడ్ మూసేసి అలా ఆడుకుంటా ఉండేవాళ్ళు
అవును మేడం
ఇప్పుడు అమెకి అది గుర్తొచ్చినట్టు ఉంది.
ఏం చేస్తాం మేడం చిన్నపిల్లల దగ్గర నేను ఉన్నాన తెలిదు ఏంటో నాకేం అర్థంమవుదు కొను కొన్నిసార్లు
ఏమైందండి మీ రూమ్మేట్స్ తో ఏదైనా ప్రాబ్లమా పోడ అదే అలా అనుకు కుడదండి మీర ఎన్ని ప్రాబ్లం అవుతారు.
మా రూమ్మేట్స్ ఇది వరకట్లా నాతో ఉండట్లేదు మేడం అంతకుముందు అన్నిీ నాతో షేర్ చేసుకు ఉండేవారు ఇప్పుడు ఏం షేర్ చేసుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు మారారు,
మార్పు సహజమే కానీ మనం మిస్టేక్ ఏదైనా ఉంటే మనం కూడా సరి చేసుకోవాలి వాళ్ళ మిస్టేక్ ఏద ఉంటే వాళ్ళకి చెప్పాలి ఇది
పోతే దా ఏమంటారు
అదైతే చెప్పడం ఇష్టం లేదని మనల్ అవాయిడ్ చేస్తున్నట్టే
అందకే మేడం నేను కూడా ఫీల్ అవుతుందంది
ఓకే మేడం మీ
అంత బయటదాన్న అయిపోయాను అని
అవు మడి
ఉంటారు మేడం కొంతమంది ఎందుకుంటారో తెలిదు
ఏ మేడం అలా ఎందుకున్నారు
అలానే ఉంటారు మేడం ఇంకెలా ఉంటారు
అ ఎందుకు అలా అంటున్నారు ఏదైనా సిచ్యువేషన్ అయితే స ఈ మధ్యనైనా ఇంకెప్పుడైనా అ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు
లేదు మేడం ఇదే ఫస్ట్ టైం ఇలా ఫేస్ చేయడం
ఇ కుస్మలా గు ఉందే బైక్ మీద వెళ్లినప్పుమే
కుస్మా ఈ టైం లో బయట ఎందుకు వెళ్తుది అల్మామ్మా దుములాన్ని పక్నేట్స్తడు
ఎవరి న ఎవరితో మాట్లాడుతున్నారండి
మేడం మీరే ఏదో అన్నట్టున్నారు ఎవరు బయటికి వెళ్ళారు అని
ఆ అదేం లేదండి
లేదాయి ఓకే మేడం నేను కూడా ఏంఅనలేదు
ఆ నాకు వాటర్ తాగాలనిపిస్తుంది మేడం
ఏంటి పిచ్చి తగ్గట్లేదా
అయ్యో కాదు మేడం వాటర్ తాగాలనిపిస్తుంది
అవునా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయటకి వెళ్లారేమో చెప్పండి వాళ్ళు తీసుకొచ్చింద కొంచెం తాగండి
ఆల్రెడీ తాగేసాను మేడం ఇప్పుడు బా మీరు ఎప్పుడైనా బీర్ తాగారా మేడం
అయ్యో లేదు మేడం అది నా కోరిక మా హస్బెండ్ తాగాలని పెళ్లి అయిపోయాక
అబ్బా ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటది
కనకొంత మంది ఆడపిల్లలు ముందే తాగేస్త
అవునండి వనంట వాళ్ళకి దూరంగానే ఉండాలి మనకు కూడా అలవాట అయిపోతే దాని నుంచి మనం బయటకి రాలేము
నిజంగా
ఎప్పుడైనా ఆకాశంలో ఎగరాలనిపించిందండి
ఫ్లైట్ లో వెళ్తే ఆకాశంలో వెళ్ళనట్ట
ఇప్పుడే ఎళ్లారా
లేదండి ఆ ఆలోచన కూడా రాలేదు నాకు మళ్ళ ఎప్పుడైనా చనిపోతున్నాయమో అన
నాకే ఎప్పుడైనా ఫ్లైట్ లో ఎక్కిన అవునండి ఎప్పుడు ఏం జరిగిద్దో మనం చెప్పలేందా నాకైతే ఏరోప్లాన్ లో అవునండి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్
మర ఏమో ఒక మంచి రోజు చూసి బయలుదరండి మీ హస్బెండ్ మీరు మీ పిల్లలు
అవునండి కాదండి నేను అదే మ్యారేజ్ అయ్యాకా
అంటే
హనీ హనీమున్ కి నన్ను ఫ్లైట్ లో తీసుకెళ్ళు ఎక్కడికైనా అడిగుదాం అను కున్నాను కానీ దొంగ ముమ్ముూడు తీసుకెళ్లలేదండి అవ్వక ముందు నేన్న అటు తిప్తాను ఇటు తిప్తాను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తా తను అనేవాడు
పెళ్ళయాక ఎక్కడికి తిప్పడు
లేదండి అంతా తుస్సు వాళ్ళ మాటలన్నీ అబద్దాలే
అయ్యో
మీరు ముందే అన్ని తిరిగేసి అప్పుడు పెళ్లి చేసుకోండి
పెళ్లి అయిపోయింది కదండి ఎన్నిసార్లు చేసుకోవాలి ఇంకా
ఆ సారీ ఇద్దరు బాబులు కూడా అని చెప్పారు కదా మీకు ఆ గొప్ప ఉంట సజెషన్ ఇస్తున్న
నీ కుకల్
నన్ను చూసినప్పుడు అల్ల కుక్కలు అరుతున్నాయండి నాలో ఏదనా దయ్యం ఉందేమోనండి అయ్యో నిన్న అయితే వాకింగ్ చేస్తున్నామా నేను ఆర్తుంది అర్తుంది మా మా గురించి కాదేమో అనుకున్నా సడన్ గా మా వెనకాల వచ్చేసిందండి దాంతో పాటు నలగైదు కుక్కలు కూడా వెనకాల వచ్చేసి నేను నా ఇంకో కొలీకు ఉన్నాము మరి అంతలోకి ఆపోజిట్ సైడ్ ఆవిడా నా కంటే ఎక్కువ బయ పడిందండి నేనే భయపడుతున్నా సరిపోయామండి నేను అప్పుడు కి రాయ్ తీస్తున్నామని కొడదామని ఏ రాయి కింద పాడేయ్ ఫస్ట్ కింద పడేయ్ అంటుంది బాబోయ్ రాయుడే కుక్కలు వచ్చే ఎవరిని వాటిని బెదిరించలేదు
అవునా
అప్పుడు ఆపోజిట్ సైడ్ ఒక అంకుల్ వచ్చి వాటిని రాళ్లతో కొట్టేసరికి అవి బ్యాక్ చాలా భయమేస్తుందండి అప్పుడు అందుకని ఈ రోజు త్వరగా వచ్చేసాం మా ఫ్రెండ్స్ దగ్గరకి వచ్చేసాం ఆ ఆ హా
అవునా అండి
అవునండి
మీ
చపండి అంటే ఏంటంటే అప్పుడు అప్పుడు భయమతి బాబాయ్ వచ్చేసి ఏమోనండి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటేనే నవ్వొస్తది
చాలా భయంకరంగా ఉంది.
స ఉ
ఇంకేంటండి మరి
నిజ సరేనండి మీతో మాట్లాడడం చాలా ధన్యవాదాలు
ఓకే అండి
బాయ్ అండి